హలో
హలో
బాగున్నారా ఏం చేస్తున్నావు బయట అప్పుడే మబ్బులు పట్టేసాయి మీ ఊరు వైపు కూడా వాతావరణం ఇలాగే ఉందా
అవునవును మా వైపు కూడా అస్సలు ఎండలేదు తెలుసా చల్లటి గాలి వస్తుంది మా వైపు కూడా అస్సలు ఎండలేదు చల్లటి గాలి వస్తుంది ఇప్పుడే చినుకులు పడడం కూడా స్టార్ట్ అయింది
అబ్బా ఈ వర్షాకాలం వస్తే చాలు పల్లెటూళ్లు ఎంత అందంగా మారిపోతాయి కదా చుట్టు పచ్చదనం మట్టి వాసన వస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది
నిజం ప్రకృతి పరంగా చూడడానికి చాలా బాగుంటుంది కానీ మనలాంటి గ్రామాల్లో ఉండే వర్షానికి వర్ష వ వర్షాకాలంలో పాటు కొన్ని కష్టాలు జాగ్రత్తలు కూడా తోడవుతాయి కదా
అవును ముఖ్యంగా మన ఊర్లలో రోడ్లన్నీ బుర్ధమయ అయిపోతాయి బయట తిరగడం కూడా మస్తు కష్టమైతది పైగా ఈ వర్షాకాలంలో దోమలు ఎక్కువైపోయి జ్వరాలు ఇన్ఫెక్షన్లు అని అన్ని రోగాలు వస్తాయి
కరెక్ట్ గా చెప్పినావ్ అందుకే మా ఇ ట్లో ముందే జాగ్రత్తలు స్టార్ట్ చేసాం తాగే నీటిని ఎప్పుడూ కాచి చల్లాచి తాగుతున్నాం అలాగే ఇంటి చుట్టుపక్కల కూడా ఎక్కడ నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకుంటున్నాం ఎందుకంటే దోమల్ వస్తాయి కదా
మంచి పని చేస్తున్నావు మా ఊరి వైపు అందరం కరెంటు కోతల వల్ల ఇబ్బంది పడుతున్నారు చిన్న వానబడ్డ చాలు గంటలు తరబడి కరెంట్ తీసేస్తారు చీకటి పడితేనేమో తేలు పాములు వస్తాయని భయం
అవునవును చాలా అలర్ట్ గా ఉండాలి అందుకే రాత్రిపూట టార్చ్ లైట్ లేకుండా అసలు బయట అడుగు పెట్టకూడదు ఫోన్లు ఎమర్జెన్సీ లైట్లు ఎప్పటికప్పుడు ఛార్జ్ చేసి పెట్టుకోవాలి
నిజమే అయితే రైతులకు మాత్రం ఈ వర్షాలు చాలా ఇంపార్టెంట్ కదా మీ ఊరి వైపు మరి పొలం పనులు ఏమన్నా స్టార్ట్ చేశారా
ఆ మొదలు పెట్టారుగా దుక్కులు దున్ని విత్తనాలు చల్లడానికి అందరు సిద్ధంగా ఉన్నారు చెరువులు వాగుళ్ళోకి నీళ్ళు వస్తుంటే వాళ్ళ ఆనందమే వేరు సమయానికి వర్షాలు పడితేనే కదా మనందరికీ అన్నం దొరికేది
అవునవును రైతులు సంతోషంగా ఉంటేనే కదా దేశం బాగుంటుంది ఇంతకీ ఈ చల్లటి వాతావరణంలో మీ ఇంట్లో ఏం వంట చేస్తున్నారు వాన పడుతుంటే ఏమైనా వేడివేడిగా తినాలనపిస్తుంది కదా
అవునవును మా అమ్మ ఇప్పుడే కిచెన్ లోకి వేడి అ వెళ్ళి వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేస్తుంది ఘాటుగా అల్లం టీ కూడా పెడుతుంది సువాసన ఇక్కడ దాకా వస్తుంది తెలుసా
అబ్బా వింటుంటేనే నోరు ఊరిపోతుంది నేను కూడా మా అమ్మాని అడిగి ఏవైనా పకోడీలు వేయించుకుంటా సరే బయట వాన గట్టిగా పడేలా ఉంది సిగ్నల్స్ కూడా కట్ అవ్వచ్చు రేపు మళ్ళీ మాట్లాడుకు కుదాం మరి
అలాగే గాని బయట ఎక్కువ తిరగొద్దు మరి ఒక్క నిమిషం ఫోన్ పెట్టకు వాన ఇంకా గట్టి ట్టిగా మొదలవ్వకముందే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి
అవునా ఏంటది చెప్పు వాన శబ్దం వల్ల నీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది
మా నాన్న ఇప్పుడే రేడియోలో విన్నారు రాబోయే మూడు రోజుల్లో మన జిల్లాలో చాలా భారీ వర్షాలు పడే అవకాశం ఉందట రెడ్ అలర్ట్ కూడా ప్రకటించాడు
అవునా బాబోయ్ అయితే చాలా జాగ్రత్త ఉండాలన్నమాట మా ఊరు పక్క నుండే వాగు లాస్ట్ ఇయర్ ఇట్లనే బాగా వర్షాలు పడ్డం వల్ల పొంగి పొర్లి ర్లింది ఈసారి కుడా అలా అయిందనుకో ఊరితో కనెక్షనే కట్ అయిపోతది
అదే నేను కూడా ఆలోచిస్తున్నా మీ ఊరి వైపు లోతట్టు ప్రాంతాళ్ళో ఉండే వాళ్ళకు ఇప్పుడే సురక్షిత ప్రాంతాలకి వెళ్లమని పంచాయతీ వళ్ళు మైకులో చెప్తున్నారా మరి
ఇప్పటికైతే ఇంకా ఏం చెప్పట్లేదు కాని ప్రస్తుతాననికి అయితే మా ప్రెసిడెంట్ మరియు ఊరు పెద్దలతో కల్ ల్సి ఎప్పుడే చెరువు కట్ట దగ్గరికి వెళ్లారంట కట్ట్రా ఎక్కడైనా బలహీనంగా ఉందేమో చూసి ఇసుక బస్తాలు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు
అవునా మంచి విషయం అలాగే మాది మా మా మా నాన్న కూడా ఈ బర్లా షెడ్డు గా దగ్గర ఆ రేకులు ఏమైనా కారుతుంద లేదో చెక్ చేయడానికేళ్ళాడు అ ఎందుకంటే మూగ జివాలు బాధ అ ఇబ్బంది పడుతాయి కదా అని
అవునా మా ఇంట్లో కూడా మా నాన్న ఇప్పుడే పశువులన్నింటిని లోపలికి తోలేశారు వాటికి కావాల్సిన గాడ్ని కూడా ముందే తెచ్చి షెడ్ లో భద్రపరిచారు హలో
ఆ ఫోన్ లోనే అవును అవును మా ఇంట్లో కూడా నాన్న ఇప్పుడే పశువులన్నింటికి అలాగే మీ ఇంట్లో ఇంకా రెండు మూడు రోజులకు సరిపడా పాలు కూరగాలు ఇంకా ముఖ్యంగా నిత్యవసర వస్తువులు ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి కరెంట్ పోతే క్యాంల్స్ మ్యాచ్ బాక్ క్స్ కుడా చాలా అవసర పడుతయ్ గా
ఆ అన్నీ ఉన్నాయి మా అమ్మ నిన్ననే సిటీ నుండి సరుకుల్ అని తెప్పించింది కానీ మా పక్క ఇంట్లో ఒక ముసలమ్మ ఉంది అని అప్పట్లో చెప్పినా కదా ఆమె కేమైనా సహాయం కావాలేమో నేను వెళ్లి అనుకోవాలి ఇప్పుడు
నిజం చాలా మంచి ఆలోచన ఈ టైమ్ లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం చాలా ముఖ్యం నువ్వు బయటకి వెళ్లేటప్పుడు గొడుగు లేదా. రైయిన్ కోట్ వేసుకొని వెళ్ళు కాలకి చెప్పులు కూడా ఖచ్చితంగా వేసుకొని వెళ్ళు.
అలాగే నేను జాగ్రత్తగానే వెళ్తాను బయట ఉర్ములు చాలా గట్టిగా వస్తున్నాయి లైట్లు కూడా బ్లింక్ అవుతున్నాయి. చు.
అవునవును ఇక్కడ కూడా కరెంట్ పోయేలా ఉంది నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆ బామ్మగారికి పలకరించి త్వరగా ఇంటికి. వచ్చే సేయ్.
సుక్ సుక్. ఆ మా పక్కంటి మామ్మగారి ఇంటివైపు ఒక పెద్ద వేప చెట్టు కొమ్మ వంగి ఉంది గాలి. ఎక్కువైతే అది ఎక్కడ విరిగుపడుతుందేమోనని భయంగా ఉంది నాకు.
బాబాయ్ అయితే అస అసలు ఆలస్యం చెయ్యకు మీ నాన్నని లేదా ఊరి యువకులకుకి ఏవనైనా పిలిచి ఆ కొమ్మని నరికేయమని చెప్పు.
కరెక్ట్ ఇప్పుడే మా నాన్న తో చెప్. అసలే చీకటి అయితుంది పైగా ఊర్మలు మెరుపులు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి మీకు వినిపిస్తుందా. కాల్ లి శబ్దం.
అవునవును చాలా గట్టిగా వినిపిస్తున్నది.
ఆ.
ఇక్కడ కూడా విపరీతమైన గాలి వస్తుంది కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి నేను వెళ్ళి మొదట వాడన్ని. న్నిటిని గ గడపలు పెడతాను.
సుచ్ సుచ్. సరే త్వరగా వెళ్లి తలుపులన్నీ వేసేయ్ అలాగేం ఇంట్లో ఉన్న టీవీ ఫ్రిడ్జ్ లాంటి. టి ఏమైన్నా వస్తువులు ఉంటే కూడా ప్లగ్లన్నీ బోర్డు నుండి తీసేయండి. మెరుపులు పడితే అవి కాల్ పోయే ప్రమాదం ఉంది.
అవునవును నువ్వు గుర్తు చేయకపోతే నేను ఆ విషయం మర్చిపోయేవాన్ని. ఇప్పుడే వెళ్లి అన్ని ప్లగ్స్ తీసేసాను ఇన్వర్టర్ కూడా ఫుల్ ఛార్జింగ్ లో ఉందో లేదో చూస్తా.
మంచిది మా ఊర్లో ఇప్పుడే కరెంట్ తీసేశారు. పూర్తిగా చీకటి అయిపోయింది నేను టార్చ్ లైట్ ఆన్ చేసుకొని బామ్మగారి ఇంటికి వెళ్తున్నాను మరి. హా.
సరే ఫోన్ జాగ్రత్త నీలు బడకుండా చూసుకో నువ్వు వెళ్ళి ఆ బామ్మగారిని మన ఇంటికి తీసుకువచ్చి న పర్వాలేదు అందరం కలిసి ఒకే చోట ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా.
అవును అదే మంచిదేమో ఆమెను మా ఇంట్లోనే ఈ రాత్రికి పడుకోమని చెప్తాను. గాలి వేగం ఇంకా పెరుగుతున్నట్లుంది బయట రేకులు షెడ్లు అన్నీ గలగల్లాడుతున్నాయి. ఆ ఆ.
అవునవును వాతావరణం చూస్తుంటే ఈ రాత్రికి వాన అసలు తగ్గేలా లేదు సిగ్నల్స్ కూడా పూర్తి. పూర్తిగా వీక్ అయిపోతున్నాయి నీ వాయిస్ సరిగ్గా వినపడడం కూడా లేదు.
దా ది. అవునా నాకు నీ మాటలు కట్ అవుతూ వస్తున్నాయి బహుశా ఊరు చివరు ఉన్నా సెల్ టవర్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందేమో.
కావచ్చు ఒకవేళ సిగ్నల్స్ పూర్తిగా పోయినా కంగారు పడకు ఇంట్లోనే సురక్షితంగా ఉండు. రేపు ఉదయం వాన దగ్గక ఎలాగైనా మాట్లాడానికి ట్రై చేద్దాం.
ఆ. అలాగే నువ్వు కూడా జాగ్రత్త మా నాన్న కూడా నాతో వస్తున్నారు కాబట్టి ఏం భయంలేదు నువ్వు వెళ్ళి మీ. మీ ఇంట్లో వాళ్ళ పక్కన కూర్చొ ఫస్ట్ అయితే.
సరే ఫోన్ లో ఛార్జింగ్ కూడా జాగ్రత్తగా దాచుకో ఎక్కువ వాడకు అప్పుడే మా అమ్మ పిలుస్తుంది గాలికి వంటింట్లో నీళ్ళు పడుతున్నాయంట నేను కూడా వెళ్ళి కొంచెం సహాయం చేయాలి
ఆ ఇంకా ఫోన్ కట్టవ్వలేదు సిగ్నల్ ఒక పాయింట్ చూపిస్తుంది. నాకు
ఆ వినబడుతుంది వినబడుతుంది కానీ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది తెలుసా నువ్వు మీ బామ్మగారి ఇంటికి వెల్ ళ్ళవా మరి ఆమె ఎలా ఉంది
ఆ వెళ్ళాను నాన్న నేను కలిసి వెళ్ళేసరికి పాపం మా మమ్మీ ఒక ఇంట్లో మూలన కూర్చు కూర్చుని భయపడుతున్నాడు కిటికీలోంచి వాన నీళ్ళలు కూడా లోపలికి వచ్చేసినాయి అప్పటికే
అయ్యో మరి ఇప్పుడు ఆమెకు మీ ఇంటికి తీసుకొచ్చారా మరి
అవును నాన్న ఆమెను కొడుకు కింద పట్టుకొని జాగ్రత్తగా మా ఇంటికే తీసుకొచ్చేశారు ఇగా ఇప్పుడే ఆమెకు పొడిగా ఉన్న బట్టలు అన్నిచ్చి మంచం మీద కూర్చోబెట్టాం అమ్మ వేడివేడిగా అన్నం పెడుతోంది
ఇప్పుడు నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంది తెలుసా ఇక్కడ మా ఇంట్లో కూడా వంటింట్లో పడుతున్న నీళ్ళ కింద అమ్మ పెద్ద గిన్నెలు పెట్టింది. నాన్న టార్చర్ పట్టుకొని ఇంటి చుట్టూ అంతా సరిగ్గా ఉందో లేదో చూడానీకి వెల్లిండు
అవునా బయట గాలి కొంచెం తగ్గినట్లు ఉందా లేక ఇంకా అలాగే ఉందా
గాలి కొంచెం తగ్గింది గాని వాన మాత్రం చాలా పెద్దగా దారులు దారులుగా పడుంతుంది తుంది రోడ్ల మీద మోకాలు లోతు నీళ్లు వచ్చేసాయట మా వీది చివర ఉన్న చిన్న కాల్వ కూడా నిండిపోయిందని పకింటి వాళ్ళు చెప్తున్నారు
బాబోయ్ మా ఊర్లో కూడా పరిస్థితి అలానే ఉంది వీధి దీపాలన్నీ ఆర్పోయినాయి ఆల్రెడీ ఊరంతా నల్లడి చీకటిగా ఉంది. కేవలం ఇళ్లలో వెలుగుతున్న క్యాండల్స్ ఎమర్జెన్సీ లైట్లో వెళ్తా తప్ప ఇంకేం లేదు
అవునవును ఈ టైం లోనే పల్లెటూరులో అందరు ఒకరికొకరు తోడుగా ఉంటారు. మా నాన్న కూడా ఇప్పుడే టౌన్ లో ఉండే మా బంధువులకు ఫోన్ చేసి మన వైపు వాతావరణం ఎలా ఉందోని అని చెప్తూతున్నారు.
మంచిది మా ఇంట్లో బామ్మగారు ఇప్పుడే కొంచెం కోలుకొని మీరు వచ్చి నన్ను కాపాడారు లేదంటే నేను ఏమైపోయేదన్నో అని చాలా బాధపడుతున్నారు. నాకు కూడా అమను చూస్తే బాధేసింది. అలాగే టైంకి వెళ్ళినందుకు కూడా సంతోషంగా ఉంది.
నువ్వా నువ్వు చాలా గ్రేట్ అసలు ఈ వాన మనకి ఒక మంచి గునపటం నేర్పి పింది కదా ప్రకృతి ముందు మనం ఎంత చిన్న వాళ్ళమో కూడా అర్థం అవుతుంది
నిజం ఇప్పుడే మా నాన్న రేడియో ఆన్ చేశారు తుఫాన్లు తీరం దాటడానికి ఇంకా కొంచెం టైం పడు తది అంట సో అర్ధరాత్రి వరక వాన ఇట్లానే ఉంటదేమో అనుకుంట
ఇరే ఇద్దరం ఫోన్లు పక్కన పెట్టేసి ఇంట్లో వాళ్ళతో పాటు కూర్చుందాం బ్యాటరీ పూర్తిగా అయిపోతే మరీ కష్టం కదా
కరెక్ట్ నా ఫోన్ లో కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఛార్జింగ్ ఉంది నేను ఫోన్లో ఇంటర్నెట్ ఆపేసి పక్కన పెడుతున్నాను మరి
సరే జాగ్రత్త బామ్మగారిని కూడా జాగ్రత్తగా చూసుకోండి రేపు ఉదయం వాన తగ్గక సిగ్నల్ వస్తే నేనే మళ్ళీ కాల్ చేస్తా
అలాగే మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా జాగ్రత్త ఉండమని చెప్పు
సిగ్నల్ పూర్తిగా కట్ అయిపోలే ఉంది. నా వాయిస్ చాలా స్లోగా వస్తుందా నీకు
అవును చాలా దూరం నుండి మాట్లాడుతున్నట్లుంది అయినా పర్వాలేదు నా వాయిస్ నీకు వినబడుతుంది. కదా
ఆ కొంచెం కొంచెం వినబడుతుంది మా అమ్మ ఇప్పుడే బామ్మగారికి ఆ అవునవును వెన్నం పెట్టింది అమ్మాయి తింటూ నాతో మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి
ఇప్పుడు కొంచెం ధైర్యంగ ఉన్నారా మరి
ఆ చాల హ్యాపీగా ఉన్నారు మీరు వచ్చి కాపాడారు లేదంటే వానకి ఏమైపోఏనని పట్టుకొని దీవిస్తున్నారు
వింటుంటేనే చాలా సంతోషంగా ఉంది నువ్వు నిజంగా చాలా మంచి పని చేసావు మా ఇంట్లో కూడ నాన్న ఇప్పుడే కిటికీలన్ని గట్టిగా వేశారు
అవునా మీ వైపు గాలి వేగం తగ్గలేదా మరి ఇక్కడ మాత్రం చెట్టు కొమ్మలు ఉగుతు శబ్దం చాల భయం కరంగా ఉంది
లేదు గాలి కొంచెం తగ్గింది గానీ వాన మాత్రం మస్సలు తగ్గట్లేదు దరు దారులుగా పడుతూనే అంది
అవును మా ఊరి చెరువు కూడ నిండిపోయిందని ఇప్పుడే మ పక్కింటి ఆమె వచ్చే మాకు చెప్ప నుండే మీ కట్ట తీయకుండా ఊరి పెద్దలంతా అక్కడ కాపల కాస్తురంట
ఆ అయితే చాల ప్రమాదం కదా మీ నాన్న కూడ వెళ్తున్నార ఏంటి
లేదు లేదు నాన్న ఇంట్లోనే బామగారిని చూసుకుంటున్నారు ఓ యువకులు మాత్రం టార్చ్ స్టట్ పెట్టుకుని చెరువు దగ్గర వెళ్లారు
చాల మంచిది ఏ టైమ్ లో అందరు కలిసికట్టుగా ఉండాలి మా ఊర్లో కూడా రోడ్ల మీద పడిపోయిన చిన్న కరెంట్ స్తంభాన్ని యూత్ అంతా కలిసి పక్కకు జరిపారట
అవునా మంచి పని చేశారు నువ్వు కూడ జగ్రత్తా మరి మీ ఇంట్లో అందరినీ అడిగనాని చెప్పు
ఓకే మ్యామ్ బాయ్
హు సరే మరి బాయ్